రాయండి బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నా అండి తిన్నారా
తిన్నానండి మీరు
తిన్నమడి
ఇంతకుముందు కట్ అయిపోయిందండి ఆటోమేటిక్గా
అవునండి
మీ మీరైతే ఫిక్స్ అయ్యరా అయితే
నేను నిన్ననే చచ్చానండి నిన్న వాళ్ళు మాట్లాడే విధానం బట్టే నేను ఒక గటిగా అంటున్నాను కానీ ఏం చెప్పలేదు మీకు ఇప్పటికి ఇప్పుడు చెప్తున్నా
ఆ బ్రదర్ మాట్లాడే మాటలు అంత క్లారిటీకి అర్థమైపోతున్నాయి అనమాట మనకి
అర్థమ అపోయాడి ఆ బ్రదర్ అనే కాదు మా ఫ్రెండ్ కూడా తను కూడా తన బిహేవియర్ అది సారా చేజది సో మ ద్దను కుంచలాలను వాళ్ళతో పోవడం
ఇష్టం లేదు కాండి వాళ్ళతో వెళ్తే నాకు ఎందుకో ఇంత హ్యాపీ ఫీలింగ్ రాదేమో అనిపిస్తుందిండి నాకు
ఎగ్సాక్ట్లీ అవును. లాస్ట్ టైమ్ మీరు తీసార్ ఎందది
మీ బాబాయ్, మీ పిన్ని ఉన్నారు కదండి వాళ్ళతోటి వెళ్దామా ఏమంటవు.
అడగాలండి వాళ్ళను ఒక్కసారి
వాళ్ళు కార్ ఉందండి, వాళ్ళకు కార్ లేదు కదా అండి.
లేదు డ్యూటీ లీవ్స్ ఇయ్యరండి, లైక్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా పిన్ని అంది ఊటి ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాము వస్తారా మీరు అని అడిగింది.
అవునా అండి.
ఆ
అయ్యా మీ మీ మీ బాబాయ్ తోటి బాగుంటదండి ట్రిప్ చాలా బాగుంటది అనిపిస్తుంది తను అర్థం చేసుకుంటాడు కదా.
అవునండి అడిగారు ఒకసారి. డ్యూటీ లీవ్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి జాబ్ మా పిన్నికి, మా బబాయికి ఇద్దరికి లీవ్ రావాలి సో అడిగి చెప్తాను.
హ్మ్ మెసేజ్ చేశి పడుకోండి ఒక ఫైవ్ డేస్ తర్వాత మెసేజ్ వస్తుందండి అప్పుడు నాకు చెప్పండి.
కాల్ చేస్తా ఈరోజు పక్కా
హుహ్ ఏమో అండి ఇగ మీరు
మీరు పడుకోలేదా ఈ రోజు అట్లా మీకెట్లా నిద్ర వచ్చిందో మాకు కూడా అట్లనే నిద్ర వస్తది మీకు ఒకటే డే వచ్చింది మా అది మాకు అట్ల టైం టూ టైం డ్యూటీ అది
మీ బాబాయ్ కద్దు కాని మేము ఫస్ట్ మీ పిన్నికి అడగండి ఫస్ట్ మీ అంటే ట్రిప్ గురించి ప్లస్ మన ఆ ఇది ఆ ప్లేస్ ఉంది కదా వెళ్దాం అనుకున్నది, ఆ ప్లేస్ గురించి దీనికోసం ఈ రెండు ఈ రెండిటి గురించి అడగండి మీరు ఫస్ టు మి పిన్ని నీ అడిగినంకా మీ బాబాయిని అడగండి అని మీ పిన్ని అంటే అప్పుడు మీ బాబాయ్కి ఫోన్ చేయండి, ఫస్ట్ మీ బాబాయ్కి ఫోన్ చేయకండి.
ఓకే అండి
ఆ